హలో
హలో ఎలా ఉన్నదండి
వినిపిస్తుందా ఫస్ట్
ఆ వినిపిస్తుంది
ఏ బానే ఉన్నామండి ఇప్పటికైతే ఇంక సచ్చిపోలే
ఇంకా సచ్చిపోలేద అలా ఎందుకంటారు నేన్ సచ్ పోదామని ఇప్పుడు ఎందుకనీ చనిపోతరు
అంటే మా స్నేహితుడు ఒకడు ఉంటాడులేండి ఆయన వల్ల తలకై నోత్తదండి అందుకే సతా ఇత్తాండు నన్ను
నాకు కూడా ఒక్కొక్క స్నేహితురాళ్లు ఉంటదండి ఊకే తలకైదిం లేదండి బయటున్న బయట ఉన్న ఇట్లా అన్న అన్నయ్య వాళ్ళతోటి ఉన్నా ఇట్లా బయట ఉన్న వాళ్ళ ఏదో ఒక వాళ్ళతోటి ఉంటే ఇప్పుడు ఆ ఇరవై నాలుగు గంటలు ఫోనేచేస్ దండి నాకు
ఆయగ మరి ఆమెకి ఏం పర్లేదు కావచ్
లేద లేదండి తనకు అంటే తనకు అంటే నేను ఇష్టం అండి అందుకనే లేస్తుంది ఇగ ఉన్నదాండి చాలా మంది ఉన్ చాలా మంది ఉంన్నరు తనకి తనకిప్పులా ఎం పని పాట ఏం ఉండదండి ఊక తలకాయి తింటదండి ఇప్పుడు ఎట్లా అంటే ఆ కోడి మీదలకి ఎట్లా పోయింటిది ఇట్లా తింటదండి
అవునండి మంచిదే కదండి మరి మీ మ
మంచిదే అండి మంచిరే మంచిరే అండి ఇంక కొది కొంచెం తలకాయి దిక్క
మరి ఏం చేద్దాం సెట్ చేయపోయరండి మరి ఆమెని మంచిగా
ఎందుకండి మనకి అవసరమా మన కాదు లెక్కలు హా
నాకు అసలు నిద్రనే పడతలేదండి ఒక రెండు మూడు రోజుల నుంచి అందుకే చెప్ కుగుదయి తాంది
ఆ ఆ ఆ ఎందుక నచ్చింది ఇంత కష్టం ఆ హ వీని మీద సరే సరే అండి తిన్నదా అండి మాకు ఇయాల కోడిగుడ్టు, కోడిగుడ్డు కోడిగుడ్డు పులుసండి ఇయాల మా ఇంట్లో
అవునా మా ఇంట్లోనేమో పప్పు భోజనం అండి పప్పు టమాట పప్పు వడియాలు
ఇంకేం సంగతులండి
ఆ
ఇంకేం సంగతులండి
ఏం లేదండి మీరేం చేస్తున్నారు అని కనుకుందాం అనుకున్నాను. కానీ మీరె అంతలో కాల్ చేశారు.
వచ్చాండి మీకు
ఉ రావండి మీకు వంటలొచ్చే అమ్మాయే కావాలా అండి
అయితే నా పక్కపండు మా స్నేహితుడు ఉన్నడు మాట్లాడుతదా ఒక ఒక రెండు నిమిషాలు
ఉ హ్ అట్లా మాట్లాడొద్దండి నేను మాట్లాడను
బబ్బా బాగా మంచోడండి
అట్లా నాకు ఇష్టం ఉండదండి మాడ మా నాన్నగారికి తెలిసే నన్ను చంపే
ఏం కదండి ఒక ఒక నా కోసం ఒక రెండు నిమిషం షాలు మాట్లాడండి
మీరు కాల్ చేసి మనం మాట్లాడుకు కోడానికి చేసినాంమండి గివి గివి కాదండి
అయ్యో ఫ్రెండ్ ఆ రా
అవునండి ఏం కూర ఎట్లా చేస్తారు గుడ్డుకు కురా
ఇగా గు ఇప్పుడు కూడా ఏన్నాదండి టమాటలు అవన్నీ కొట్టి పోసు ఎంత అయిపోతుందిండి ఉమ్ అయ్యో అయ్యో రామా అట్లానుకండి లెధండి
మరి మాకు తెలవాలండి వంటలు వంట కదికి ఎప్పుడు వెళ్ళలేను
అయ్యో అవునా అండి
ఉమ్
ఇంకేం
మా ఇంట్లో కట్టలు పోయి ఉంటదా మాటా
ఆ మారి మా మేము ఒంగోళ్లు కాడ ఉన్నామ అండి మాక్కడ చేపల పులుసు అంటే చాలా బాగుండయిండి తెలుసా అండి మీకు చేపల పులుసు ఎలా
ఆ తెల్వధండి
మేము చా చేపల పులుసును ఇంకా మేము తెల్లగాయలు కూడా తాగుతామండి చాలా బాగుంటుంది
తెల్లకాయలుు తెలుసా అండి నాకుకూడా కళ్ళు తెలుసు చేపల తోటి నిన్నా కానీ నేనే ఉండడం
ఉండడం ఎందుకండి ఉండడం అందుకు అక్కడళ్ళ డబ్బులి ఇస్త వాళ్ళ తీసుకచ్చి పెద్దాడు తారు కండి మనాకి అయ్యో అయ్యో అ అంతమాట ఎందుకండి ఒకసారి పోని మీరు ఒక ఒకసారి టేస్ట్ అయినా చేయండి వాళ్ళ దగ్గర మా దగ్గర డబ్బులు లేవు ఒకసారి టేస్ట్ అయినా చేస్తాం మీకులా చాలా దూరం నుంచి వచ్చాము ఒకసారి చూస్తామ అని ఇట్లా చేసి చూడానుండి అ నేను అము అంటే మీకు పిగనే ఇస్తాంమండి మీకనా ఎక్కువనా అండి
వామూ ఇంత మాటలు అంటే నేను అన్నం గుడా తిన్నన్ అండీ ఇయాలా
ఓ నిన్న పోతు కడుపు నిందిపోతుంది ఆ చ చేస్తే ఈ మాటలతోటి కూడా కడుపు నిండిపోతుందండి మాట ఏ విధానంతోటి.
అవునండి అసలు మా ఇంట్లో వడియాలు చేసిన్లంది గుమ్మడికాయ వడియాలు.
యా ఇది నా నాచ్ నచ్చినడి గుమ్మడికాయ అంటే అసల్ నచ్చదిఅండి నక్ అద నాకు అమ్మాయిలా అంటే అమ్మాయిలా తెస్త పెట్టిేయాలి అంటే వాళ్ళకి
గౌరవమ్మా మీరా అండి మీరా మీ మీకు అసలు
ఇవ్వచ్చండి దాంట్లో ఏమున్నా మరి ఈ ఇన్న పారు ఎంత చేసినా కానీ అమ్మాయిలు అమ్మాయిలు కదండి.
అవునులేండి అది కూడా కరెక్ట్ గాని మీరు చే టేమ్ నాకేం మంచిగా అనిపితలేద్ అన్నమాట
ఇప్పుడు నాకు ఒక్కప్పుడు ఒక అమ్మాయి ఉండే కానీ ఆ అమ్మాయి మోసం చేసిందండి
అట్లా అన్నద్దులేండి మీర్ మీర్ కూడా మోసం చేస్తూనే ఉన్నారేమో అందుక్
అ లెడ్ అండి నాకేం అవసరం అండి మోసం చేయడం మీ మీ అంత అందగా అయితే మేం ఉండలేం కదండి.
ఉమ్ కృష్ణుడికి వంద మ వెయ్యి మంది పదహారు వందలు ఉన్నారు కానీ, పదహారు వేల మంది గోపికలు ఉన్నారు కానీ రాధ రాధనే అన్
అక్కనీ కృష్ణన్ ఆ రాత్ తొలో రధ లేదు కాదండి రుక్కు ఉన్నాయ్ కదా రుక్మిణి రుక్మిణి ఉంటది కదాండి. అది ప్రే ప్రేమకి ఆదేశం అండి
అవునా మాక్ తెల్వద్ అండి ప్రేమ దోమ గవన్నీ
అవున్నానండి
మా ఇంట్ల ప్రేమిస్తే నన్ను చంపేస్త సరే అండి ఫస్ట్
అయ్యో ఏదో చంపేసా మా అయ్యో ఏం కాదండి మీకోసం చనిపోదం
అమ్మో మీర్ కాదండి నేన్ మా ఇంట్ లో ఎవరినయినా నిన్వరినైనా ప్రేమిస్తే అంటున్నా
అవ్వ అవునా
మ్ ఏమైతే తెలుసా అండి మా ఊర్లో ఒక రోజుఆ మా వాళ్ళ అల్లుని చంపేసిరు తర్వాత అల్ల నాన్న కూడా చచ్చిపోయిదండి అందుకే నాకు ఇగ భయమయి
అంటే మీ ఊర మీ ఊళ్ళన డి
ఆ ఊర్లో రౌడీలే రౌడీ శిటరే ఉన్నాడండి ఒక రౌడీ
మీ అంత రౌడీ ఇంక ఎవరు ఉండరండి మీర అంటే పెద్ద రౌడీ అని నాకు నాకు బయట తెలిసింది బయట పది మందిలో పది రకాలుగా మాట్లాడుకుంటంటే నాకు తెలిసిందం డి మీ గురి ంచి
నా నేను రౌడీనా
మీ మీరు చు ఊరి చుట్టుపక్కల మాట్లాడుకుంటడా నలుగురు నాాలుగు విధంలుగా మాట్లాడుకుంటంటే నేను విన్నా
నిన్ రౌడిీ అయి తే మీరు నాతోటి ఇన్ ఇంతసేపు మాట్లాడారండి
ఏ లేదండి అదేవడికైనా కొంచెం ఆ కొంచెం మనసు స్ఫూఉంటది కదండి మనసు లాంటిది ఉంటది కదండి
నాకు మనసు లేదండి మనసు లేదు బం డ రాయండి అసలు
మీ బండరాయికనా పెద్ద మనుషురాయండి ఆ బండరాయి నుంచి సంగీతం నుంచి బండరాయని కలిగించచ్చు కదా అండి అట్లా నేను సంగీతం పాడితే మీరు కరుగుతారండి
నేను చెప్పన అండి బండరాయిని శిల్పం లెక్క తయారు చేయ్యొచ్చు ఆ విషం తెల్సా మీకు
కద శిల్పల్ చాలా రకమైన కళ ఉంటుందండి చూసారా మన రామప్ప టెంపుల్ లో నాకు చెక్కడం నాకు చెక్క నాకు చెక్కడం బాగా వచ్చండి శిల్పాన్ని ఒక అవకాశం ఇస్తే మిమ్మల్ని కూడా చెక్ క్కుతానండి లేదండి మీరు అక్కడ నిలిచోని ఉంటే మీరు అక్కడ నిలిచొని ఉండి మిమ్మల్ని బాగా చెక్ చక్కగా చెక్కుతానండి
హు ఒద్దాండి నన్ను చెక్కొందండి ఫస్ వేరే వే వేరే టాపిక్ మాట్లాడండి తిన్నరా అండి
తిన్నానండి ఎందుకని అట్లా ఆ ఎందుకని ఎందుకని ఎందుకని అంత సి పడుతున్నారు మీకు సిగ్ కు మీకు అనేది సిగ్గు ఉండది కదండి ఎట్లా కాదు అంటే చ్ అమ్మాయిలకి సిగ్గుండాలిగానే మీయాంత సిగ్నట్లు ఉండదా అండి.
ఊ నేను చదువుకుంటున్నాను అనమాట చదువుకున్న టై లో మీరు ఇలా మాట్లాడొద్దు. నేను
అయ్యో రామా అయ్యో రామా ఇప్పు రేపటి రోజులో పెళ్ళ అయితే ఇవే కదా అని మాట్లాడుకునేది కూడా.
నేను ఒకరికి అంకితం అండి గి ఇట్లా కాదండి.
అయ్యో రామా
అవునా మా అమ్మగారుదా కదా కోసం బట్టలుచ్చ ఇది నా కొంచెం భోజనం పెట్టింది తినిపితాంది.
అయ్యోరామ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నదా అండి.
అవునండి డి మా అమ్మగారు కూడా ఉన్నారు నా పక్కన్నె
బాగున్నదండి ఇంట్లో ఉంచునిది వారు అందరూ
బాగున్నారా అంటే బాగున్నారు ఇక ఉన్నాం ఇక ఏం పోకుండా అ అందర ఊహ
అయ్యో ఓకే ఓకే
ఎన్ని కష్టాలు వచ్చినాయిండి. మాకు తెలుసా అండి అసలు. దేశంలో ఎవడికి ఇన్ని కష్ట కష్టాలు ఉండవు. మా ఇంట్లో ఉన్న కష్ట
అసలు ఏనండి. మా ఇంటికడ కష్టాలు ఉండగా ఎన్నో ఎన్నో కష్టాలు వస్తా ఉంటాయి. పోతా ఉంటాయి అవన్నీ చూసి చూనట్టు చూడాలండి.
కొనీ మా ఇంట్లో తెలుసా అండి అన్నీ ఉంటాయి పైసలు తప్ప.
అ ఓ ఒక నిమిషం ఆగండి. ఒక రోజు నాకు ఒక అంకుల్ అంకుల్ గది ఫోన్ చేస్తున్నదండి. ఒక నిమిషం ఆగండి వేరే ఫోన్ చేస్తున్నారు. ఒక్కని ఒకటి సెకండ్ ఆగండి.
ఆ అవునా అండి అలాగాద వడియా మీకు తెలుసా అండి ఎండిమిరపకాయలు ఎట్లా ఎండబెడతారో తెలుసా అండి మీకు
హ హ లేదండి
ఉమ్ ఎండు విరపకాయలు ఏం చేస్తారంటే మిగిలినయి ప పెరుగులో ఏసి ఎండ వెడతారు అనమాట అవి సంవత్సరం మొత్తం ఉంటాయి అన్నమాట
ఆ ఒకసారి ట్రై ఒకసారి నీది ఒకసారి భయ్యా నా
హహా అయ్యో అట్లా కాదండి
అంటే మీకు బాగా అలవాటు ఉన్నదండి అందరినీ అనడం
అండి మరి
ఏదొ ఒకసారి ఒకసారి మీరు నోడుతోటి అనాలి అండి సరే అండి నేను మళ్ళీ కాల్ చేస్తాను నేను
ఒక నిమిషం ఆగర్రి నేను ఒకటి చెప్ప దాం అనుకునే లోపు మళ్ళ మీరు పూర్తి చెయ్యరు
అండి ఇగో మా నాన్నగారు కాల్ చేస్తున్నరండి
మా అమ్మగారు గూడా మా అమ్మగారు గూడా పిలుస్తున్నారు మరి ఏం చెయ్యాలండి తప్పదు కదండి పైసలు
సరే అండి మీరు ఒకసారి మీ పని చేసుకోండి ఆ